బాన్నర రండి ఏం చేస్తురండీ తిన్నర అండి
ఆ అయిందండి టిఫిన్ అయింది
ఆ పిల్లలంతా బాగున్నారా
చ్చిన ఉండండి
అవునా, ఏంలే అండి ఇప్పుడు రంజాన్ సీజన్ కదండి రంజాన్ పండగ కదా
అవునండి
ఎట్లా ఉపవాసాలు ఎట్లుంటారో కొంచెం తెలుసుకుందామని చేసినండి. మీకు తెలుసా అండి ఏమన్నా
అంటే మేవయితే ముస్లిమ్ మా ఫ్రెండ్స్ ఉన్నరండి
ఆ ఆ చెప్ ప్పండి ఆ అదే ఎట్ల ఉంటరు ఏన్ని రోజులు ఉం
ఆ ఫార్టీ డేస్ ఉంటారండి వాళ్ళ ముస్లిం స్లిమ్స్
ఆ
ఆ అయితే మొగోలు మాత్రం నమాజ్ కు వెళ్తారు ఐదు గంటలకు సైర్ అని వస్తాదండి డీ వాళ్ళు వేస్తారు వంటలు ఇంట్ల చేసుకొని తింటారు ఫాస్టింగ్ ఉంటారు
ఆ అయితే మార్నింగ్ తిన్నంక మళ్ళీ ఎప్పుడు తింటారండి
తిన్నాంక సిక్స్ కి తింటారండి
మళ్ళీ ఈవినింగ్ సిక్స్ కి తింటరా
మోగోళ్ళు చర్చి కి అది మజీద్ కు వెళ్ళస్తారండి
ఆహా ఆడవాళ్ళు ఇంట్లనే చేస్
ఇంట్లోనే వజూ విడుస్తారు ఇడిచి ఇంట్లోనే తింటారు ఫ్రూట్స్ అవి తిన్న తర్వాత
ఉ అట్లానా అయితే ఎన్ని రోజులు ఉంటారండి చాలాన్ ఊమ్ కూడా మింగారంట అవునా అండి వాటర్ కూడా తాగారంట కదా
ఉంటారు
ఆ
రోజు పూర్తి చేసిన వొళ్ళు కూడ మళ్ళ ఫైవ్ డేస్ ఎక్స్ స్ట్రా ఉంటారంట మనం అన్ లైన్ కే తిన్నండి
అవునా
ముస్లిమ్ ఒక అతను ఉంది
హ హ అవున్ అది ఎట్లా చేస్తారొ ఏమో తెలివదండి కనుక్కుందామని మేము చేస్
చేస్తారండి వాళ్ వాళ్ళు రంజాన్ కి వాళ్ళ పెద్ద పండుగ అండి
అవునా
స్పెషల్స్ ఏమి అండి రంజాన్
అవును ఇంక సేమియా మాకు కూడా పంపిస్తారండి పండుగ రోజు
బిర్యానీ పంపిస్తారు మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు
చాలా బాగుంటాది కాదండి వాళ్ళంతా రంజాన్ అప్పుడు దానం చేస్తారంట కదండి పేదవాళ్ళకి చాలా మందికి పెడతారు మొ మొన్న మా ఇంటికి ఒకరు కద్దు కీర్ తీసుకు ఫ్రూట్స్ సలాడ్ తీసు కొచ్చిరండి అందులో ఏమో ఏసి తినండి ఎర్రగా ఉంది
ఏం ఏసారండీ
గంధం పొడి వాడతర రండి వాళ్ళు ఏమన్నా
గంధం పొడి కాదు ఏయ్యారండి గంధం పొడి ఎయ్యారు
పొడిసే పొడి లాగా అన్ని ఫ్రూట్స్ అన్ని కలిపి వేసి తీసుకొచ్చరండి
ఆ రంజాన హలీం స్పెషల్
హల్లిం కూడా మేము తెచ్చుకొని తింటామండి
సేమయా
అయితే ఎట్లా చేసారండి హలీం చికెన్ మటన్ వేరు వేరుంటదా
హలీం అంటే చికెన్ది వేరే మటన్ వేరేది ఉంటదండి బాగా ఉడకబెడతారంట మాకైతే తెలియదు చపాతి తిన్నాను బోన్స్ అవి పక్కకేసి బాగా ఉడకబెట్టి అందులో ఎంత గోధుమ పిండి
ఉమ్
ఇది వేసి కొంచెం గరం మసాలా ఇచ్చం అవన్న చేస్తారంట అండి
అట్లానా అండి మీ దగ్గర అవునండి మీ దగ్గర ముస్లిమ్స్ వాళ్ళు ఉన్నారు
ఉన్నారండి ఉన్నారు చాలా మంది ఉన్నారు మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ముస్లిమ్స్
ఆ అవునండి ఆ చాలా బాగుంటది పండుగప్పుడే బిర్యానీ అని సేమలు పంపిస్తాయి సరండి ఇక వాళ్ళు పంపిస్తే తింటాం అట్లేం ఉండదు అందరం కలిసే ఉంటాం ఉంటా మండి చాలా వరకు
మేము కూడా అలాగే ఉంటామండి
ఉ సరే అండి అదే ఒకవఎట్లో ఉంటారు ఫాస్టింగ్ తింటారా అ తిన్నారా ఆ అయినాయండి తిన్నాము బాబుకి ఎగ్జామ్ ఉంటే బాబు ఎగ్జామ్ క వెళ్ళింది కెమిస్ట్రీ ఎగ్జామ్ అండి ఈరోజు లాస్ట్
ఆహా
పని అయిపోయింది అదే చానారోజులైతోందిగా కాల్ చేయక రంజాన్ ఇప్పుడు అందరు ఉపవాసులు అంటే ఎట్లా ఉంటారు ఉపవాసం ఒక మాట మీకు తెలుస్తది కదండి మీ ఫ్రెండ్స్ ఉన్నారున్నారు కదా అదే తెలుసు కుందామని చేసినామండి
ఒట్
అట్లాండి అంత అయితే బాగున్నారు కదండి పని అయిందండి వంట చేసి
అ వంటా చేయలేదండి చేయ్యాలి టిఫిన్ మాత్రమే అయింది
టుంది కదా మీకు మనవాడ అల్లరి చేస్తుండొచ్చు అవునండి ఓకేనాండి మరి ఓకే అండి ఉంటామ అండి మళ్ళీ ఏదన్నా డౌట్ ఏదన్నా అవసరం ఉన్నా ఫోన్ చేస్తామండి మల్లి తాండి సరేనా అండి అవునండి ఒక ఒక మాట వాళ్ళు మార్నింగ్ తిన్నాంక మళ్ళీ ఏం తినారండి
అసలు ఏ తినారండి అస సైరన్ అని అది మోగుతుంది ఫోర్ మొగుతే మోగాలు లేచి వంటలు చేసుకుంటారు
ఆ
కొని మళ్ళా ఫైవ్ కి తింటారు తిన్న తర్వాత అప్పటి నుంచి వళ్లే ఏం తినరు
నీళ్లు కూడా తాగారండి
ఊమ్మి కూడా మింగారు వాళ్ళు చనా నిష్ట ముస్లిమ్స్ ఉంటారు ఉ ఆ ఈవినింగ్ ఫైవ్కి మళ్ళా ఆ అది సైరన్ మోగుతుది మోగానే ఒక పొది ఎడిస్తారుఇడిచి ఫస్ట్ ఫ్రూట్స్ తింటారు
ఆహా ఖర్జు రావి వాళ్ళ సైరన్ మూ మాకు పంపిస్తారండి స్వీట్స్ బనానా అన్ని కొంచెం
అదా కొంచెం కొంచెం ఫ్రూట్స్ అన్ని కోచపెట్టుకొని కుంటారండి దాన్ని ఒక్క పొద్దున్న వజువు చేసుకు కున్న తర్వాత ఫ్రూట్ తర్వాత ఫ్యామిలీ మొత్తం కూర్చోని అ మంచిగా కొబ్బిస్త సార్లాగేసుకుంటారు అన్ని దగ్గర పెట్టుకొని ఫ్యామిలీ తోటి
అవునండి కానీ బాబలే ఉంటదండి వాళ్ళది అసలు నిజా అవునండి ఆ సరే అండి మరి ఆ ఓకే అండి ఉంటామ అండి మళ్ళా ఓకే బాయ్ అండి